హలో ఏం చేస్తు న్నారు
ఆ అక్క ఎప్ ఇప్పుడే మా బాబుకి అన్నం తినిపించాను ఆట ఆడుకుంటున్నాడు
ఓకే
అ మీరుఎంచేస్తున ఆ తిన్నాము రా ఇప్పుడే తిన్నాం అక్క మే
ఏం కరి ఆ ఇప్పుడే తిన్నానక్క
కరిస్. వెజ్. బిరియానీ వేసుకున్నాం మా బాబుకి క్యారెక్టరైజ్ చేసాము
ఆహా
మ్మ్
కాయినా నడుస్స్తున్నా మీ రైస్ మీీకు తెలుసు అవే సీజన్స్ ఏ సీజన్ అంటే ఇష్టం మీకు
మాకు చలికాలం అంటే ఇష్టం
ఆ ఇందుకాల
అంటే ఇప్పుడు చలికాలం ఎందుకు ఇష్టం అంటే ఎండాకాలము ఎక్కువ ఎండాలు ఉన్నా ని బయట్ తవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండడం ఆ ఉండకపోవడం అతే అట్లా మళ్ళీ వానాకాలం అంటే వర్షాలు పడితే అంత బురద బురద ఉండడం అట్లా బయటికి వెళ్ళకుండా అదే చలికాలం అయితే ఎటు అయినా వెళ్ళొచ్చు జాతరలకైనా ఏడికైనా మంచె ఫ్రీగా తిరిగి రావచ్చు
మ్మ్ అవును ఆ కూడా అంతే ఈ వర్షాకాలంలోన అయితే ఆ వర్షాలకి మనం ఎటు వెళ్ళలేము అలాగే ఇట్లా నార్మల్గా ఉంటే ఇప్పుడు చిన్న చిన్నవి గా ఇవాళ వర్షం వస్తాంటే బుర్ద అయితది కదా వాల్ పపమ మట్లో నడవద్ లేరు చాలా వర్షాలు వస్తాయి ఎండలో అయితే అటు ఎండకి తట్టు పోలేరు బయటకి వెళ్ళలేరు చాలా ఇబ్బందులు పడతారు అదే చలికాలం అయితే నార్మల్గా ఉంటది ఎండ ఉంటది చలి ఉంటది మరి చలి అంత ఏం పెట్టదు పెట్టినా కూడా ఓన్లీ నైట్ టైమ్ లోనే పెడతది కాబట్టి మనం నైట్ టై లో పడుకొనే ఉంటాం కాబట్టి ఏం అనిపియదు అంతగా
ఆ ఆ మీరేం తిన్నార
ఆ తిన్నా అక్క
నిం కరిగిస్తలే అక్కా
కాకరకాయ గాని నేను పికిలు పెట్టుకొని తిన్నాను టమాటా
ఆ హ
మ్మ్
స్టడీ అవర్స మీది
ఆ
స్టడేవా సక్క
ఆ అవును స్టడీనే చేస్తాను హాస్టలో ఉంటాను
మ్మ్ హ్మ్
మ్మ్ హాస్టల్లో మా అవ్వ ఈ వాల్ ఏం పెట్టిన మనం తినగలం మ్మ్ నచ్చని కర్రీస్ తినలేం
ఆ ఆహా
ఉంటాయి కదా మంచం
అక్కా ఇంకేంటి విషయాలు
ట్యూషన్ కెళ్తారా
లేదక్క చిన్న బావే అక్క
ఆహా.
చిన్న బాబే టూ ఇయ టూ అండ్ హాఫే.
ఉమ్.
ఉమ్ చిన్నబాబు ఏంకర్లేదు. ఆహ్. మా బాబుతోటే సరిపోతాది మాకు ఒకటే ఎల్లా చేస్త్. స్త ఉంటాడు. అది గుంస్తాడు ఇది గుంస్తాడు మా బా బాబుతోట్. అంటే టైమ్ స్పెండ్ అయితది మొత్తం గడిచిపోతా ఉంటది ఇక.
పెళ్ళికి ముందు గాని మ్యారేజ్ అయినాంక గాని.
ఉమ్.
హలో అక్క.
అక్క. హలో. హలో. ఆహ్ అక్క. హలో. హలో.
హలో.
అక్క. హలో. హలో. హలో. హలో.
ఆహ్.
హలో. హలో.
హలో.
ఆహ్ అక్క వినిపిస్తుందా.
వినిపిస్తుందా హలో ఆహ్ వినిపిస్తుంది. వినిపిస్తుంది చెప్పండి.
ఇప్పుడు మీరు ఉన్నక్కడ వాతావరణం ఎలా ఉంటది అక్క.
ఇక్కడనా ఇక్కడ ఎండలు చాలా ఉన్నాయి. ఉండలేదే చాలా. అలా పడుతున్నాయి. అసలు ఇది ఇంకా మార్చే. మార్చి మంత్ లోనే ఇంత ఎండలు కొడుతున్నాయి అంటే. ఇంకా ఏప్రిల్ మే లోనయితే ఇంకా చాలా ఎండలు వస్తాయి.
అవును.
ఉమ్.
ఆహ్.
ఎండెలకే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం.
ఎండలకే అండి. క్ వా అంటారు ఎక్కువ తీసుకోవాలి కోకోనట్ వాటర్ ఎక్కువ తాగాలి ఇంట్లోనే బయ టీ కాకుండా ఇంట్లో మంచిగా వెరైటీ వెరైటీ జ్యూసులు చేసుకొని లెమన్ జ్యూస్ ఆ పెరుగు మజ్జిిక వసుక అావతే ఏండన్న ఆ
కీశ్ అవి మన శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి అలాగే హైడ్రేట్గా బాడీని ఎప్పుడు హైడే హైడ్రేట్ గా ఉంచుతాయి అసలే ఎండాకాలం కాబట్టి మనం ఎంత వాటర్ రా అంత మంచిది అలాగే ఇంకా వాటర్ మిలన్ వాటర్ మిలన్ తినాలి ఇంకా
ఫ్రూట్ జూస్ ఎక్కువ తాగాలి మరీ
ఉ మ్యాంగోస్ అంటే ఇష్టమా మీకు
ఆ మ్యాంగోస్ వాటర్ మిలన్
కానీ మ్యాంగోస్ మరి దియన్ ఎంత తిన్నా మనకి మనకని కాదు కొందరికి మనకని కాదు కొందరికి వేడి వస్తది వస్తది అలాగే కురుపులు అతాయి వేడి కురుపులు అనేసి కదా హుమ్మ్
మీకు ఫ్రూట్స్ లో ఏ ఫ్రూట్స్ అంటే ఇష్టం
నాక వాటర్ మిలన్ ఇంకా ఇంకా బనానా
ఉ హు
ఉ హు మీకేమి ఇష్టం ఫ్రూట్స్ లో
మాకు ఫ్రూట్స్ లో అన్ని అన్ని ఫ్రూట్స్ అంటే ఇష్టమే అక్క
ఆహాహా మ్ ఫుడ్
గుడ్డులో కూడా వెజ్ లో కూడా అన్ని ఇష్టమే
నాన్ వెజ్ లో అన్ని తింటారా చికెన్ మటన్
ఆ అవును ఆ అన్ని తింటాం ఒక తల పిచ్చి అంతే అన్ని తినేస్తాం
అవును కొన్నారుఅది కూడా చాలా ఇష్
మళ్లీ ఎగ్
తల్కాయని నాగుడు అంతే గా లోపల ఎల్లో కలర్ ఉంటది కదా ఇష్టముండదు నా కూడా
ఇష్టం ఉండ సూప్ ఎగ్ లో అయితే ఇష్టం నాకు ఇంకా
బానే ఉంటాయి ఆ బాయిల్డెగ్ కాకపోతే దాన్ని కొంచెం ఆయిల్ వేయించి దాంట్లో కొంచెం సాల్ట్ ఇంకా కారం వేసుకుంటే మంచిగా ఉంటంది అప్పుడు టేస్ట్ వస్తుంది కొంచెం మన మ అట్టి అ జస్ట్ బాయిల్ చే చితిన్ టె అది ఏదో తిన్నట్టు అనిపిస్తది
హుమ్
అట్లే అయ్యే సరికి మనకి టేస్ట్ అనిపించదు అసలు కాకపోతే మనం అట్లా బాయిల్ చేసి తింటేనే ఎక్కువ ప్రోటీన్ ఉంటదంట
ఆ హా హా
హ్మ్ అవునా అక్క
మీరు ఇంకా సిస్టర్స్ బ్రదర్సు
నేను తమ్ముడు అంతే ఇద్దరం
హు హూ మేము ఫాదర్ ఏం చేస్తారు
మా అక్కడ ఒక మిల్ ఉంటుది పేపర్ మిల్ అక్కడ వర్క్ చేస్తారు
మీ మమ్మీ హౌస్ వైఫ్యినా
ఉ మమ్మీ హౌస్వైఫ్
ఆ
ఆ మీక ఒక్కరేనా బాబు
ఆ బాబు ఒక్కరే అక్క
ఆఓ
సారు మన పెట్రోల్ బంక్ లో డీజిల్ ఆయిల్ తీసుకొస్తాడు ప పెట్రోల్ డీజల్ వసు కస్తడు
హ ఇతేేనా వెళ్తార సమ్మర్కి సమ్మర్ క్యాంప్ త ఇక్కడకైన స బైటికి
బయటికి అంటే లే ఇంకా మామూలుగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం అప్పుడైతే సిస్టర్స్ వాళ్ళు అందరు వస్తారు కదాక్క వాళ్ళతో స్పెండ్ చేసుకోవచ్చు మన మొత్తం బంధాల తడు స్పెండ్ చేసుకోవడం బట్టట ఇ క్యాంపుకి వెళ్ళసి రిస్క్ప డడం
వస్తే మనకి మనకైనా పిల్లలకైనా ఎ కో విలువలు అవన్నీ కొట్ తుమ్మని ప్రేమ అనురాగాలన్నీ తేలుస్తాయి కొందరు ఏం చేస్త సరంగ అంటే అసలు ఫ్యామిలీకి దూరంగా పెడతారు పిల్లలని వాళ్ళకి ప్రేమను ఆ ప్రేమలు అనురాగాలు ఏమి లేకుంటే కొన్ని ఫ్యామిలీస్ చాలా ఉంటాయి
అవును ఇప్పుడు ఈ టువెల్స్ ట్వెల్వ్ మంత్స్ మొత్తం త్త మల పిల్లలంబడి పంపియడం ఇట్లా స్కూల్ కి స్కూల్ కు పంపించుకోవడం లేదు కాబట్టి ఈ సమ్మర్ లో ఉన్న ఒక వన్ మంత్ మొత్తం అన్నా ఆ అమ్మ వాళ్ళ ఇంటికాడ పిల్ల వాళ్ళకు ఉండాలని ఉంటది కదా వాళ్ళకి పిల్లలకి మంచిగా
అవును అవును అత్త
అట్లానే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం ఎక్కువ
అవునా మేం కూడా అంతే సమ్మర్ వస్తే చిన్నప్పుడు మేము కూడా అంతే సమ్మర్ వస్తే ఎప్పుడెప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా అని చూసుకుంటూ ఉండేవాళ్ళు ఓకే అక్క
ఓకే ఒకే ఒకే మేరే కట్ చేయాలి